స్తామండి ఎలా ఉన్నాండి బాగున్నారా మీరు
ఆ నమస్తే అండి బాగానే ఉన్నాండి మీరు ఎలా ఉన్నారండి
మేం బావున్నామండి చాలా రోజులయింది మీతో మాట్లాడాక ఇంకా ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉన్నది మీరు ఎలా ఉన్నారు మీ మీ అయన గారు ఎలా ఉన్నారు
అందరు అందరు బాగు న్నారండి మీరు ఎలా ఉన్నారండి మీ హెల్త్ ఎలా ఉం
మేం బాగున్నా ఆ బాగున్నానండి పి పిల్లలు ఎలా ఉన్నారండి పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారండి అందరూ ఇంకా చెప్పండి మీ ఉగాది ఫెస్టివల్ గురించి చి ఏమైంది ప్రిపరేషన్
ఉగాది ఫెస్టివల్ వచ్చేసి ఇంకొక టూ డేస్ల ఉన్నాదండి అయితే ఉగాదికి ఏముంటదండి చెప్ పనిదండి ఉదయ ఉదా ఉగాదికి మా ఫ్రెండ్ ఒకని ఉన్నాడు అతన్ని లే తాను పొద్దుగాల ఆరున్నరకు నికు తెలిసిన వ్యక్తి
హమ్
మార్నింగ్ వెళ్ళసి ఇద్దరం కలిసి ఏం చేస్తామంటే మేము మామిడి ఆకులోకి వెళ్తామండి మా మామీ డాకులు వెళ్ళి చెట్టు నుంచిళ్ళలి ఆకులు తెచ్చి సంచిలో వేసుకొని ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత మరి మళ్ ఏం చేస్తామంటే మా నాన్నగారు నేను మా అన్న ముగ్గురం కలిసి ఏం చేస్త ఇస్తాం అంటే దానికి శుతిలి ఉంటాయి కదండి శుతిలి
అవునవును తెలుసు
శుతిల్ని ఏం చేస్తామంటే శుతిలకి మన అవి కడతా కస్తంమండి దాన్ని ఏమంటారు ఆకులు కట్టేసి గడపలకు తోరణాలు పెడుత దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మన ఈ మార్కెట్ స్నానం చేసి మార్కెట్కి వెళ్తానండి మ మార్కెట్ క వెళ్ళి కొన్ని పూలు తీసుకు కొనస్తాను పులి తీసుకన్నాక వచ్చి ఒక మామిడికాయ కూడా తీసుకుని వస్తానండి ఎందుకంటే ఉగాది అంటేనే మెయిన్ ఏంటదంటే ఒక ఐదు రుచులు కావాలండి అవన్నీ కలుపుతనే ఆ ఉగాది పచ్చడి చేస్తారండి అయితే అయితే అది ఏంటిదంటే మన నిమ్ సార అమ్మన ఏమండారు మా మామిడికాయ
హహ
మా మామిడికాయ మామిడిగా తర్వాత మన ఆ తీపి ఒగరు చేదు పులుపు ఆ ఇం కొ నిడుదల కారం ఇవన్నీ అఐ ఐదు కలు వస్తేనే పచ్చడి అంటారుని అవన్నీ ఐదు కాలు ఏం చేస్తామంటే ఇదే మామిడి మామిడి కాయలు చింతపండు ఈకా మన వేప పూత ఇవి ఉంటాయి కదా అండి ఇలాంటి ఇలాంటి ఒక ఐదు ఐదు వేసిన తర్వాత ఏం చేస్తామంటే పచ్చడి చేస్తామండి పచ్చడి అంటే పూర్తిగా ప చ్చడి కాదండి అదిొ ఒకటి మన వాటర్ తాగేందుకు అది పచ్చడి అంటారు దాన్ని మా దాంట్లో అది చేసి ఏం చేస్తామంటే తెల్ వచ్చిన వాళ్లకు బంధుమిత్రులకు మేము అందరం మేమ్ చేస్ మహా అంటే ఫస్ట్ దేవుని దగ్గర మొక్కిన తర్వాత మేము తాగుతాము దాని తర్వాత ఇంటికి ఎవరనాస్తారు వాళ్ళ కిస్తాము వాళ్ళు కూడా తాగుతారు ఇట్లనే ఇది ఇట్లా ఉంటదండి పండుగ కాని ఏంటిదంటే ఆ రోజు ఇంకా సంవత్సరం ఉంటది మాదల్ ఏముంటది అంటే రాసుులు ఉన్ ఉంటాయండి రాసులు రాసులు ఆ రాసులు ఆ ఇయా ఇట్ల అని ఆ ఏమ ఏం చేస్తారంటే రాశులు ఉంటాయండి ఆ రాశులను ఏం చేస్ అంటారు అయ్య గారు ఆ రోజు చెప్తన్ అన్నాడ్ బొ నేహా అంటే దానికి రాశులు ఉంటాయంండి రాశు ఏం చేస్తారంటే దానికి మనం మాట్లాతాం అన్నట్టు అయ్య గారు చెప్తర్ అన్నట్ ఏ రాశికి బలం ఎంతున్నది ఏ రాసి ఎట్లున్నది
ఆహా
ఏ ఏర్ ఏరాయి ఏ రాశి ఎట్లున్నది ఏ రాశికి బలం ఎంతు ఉన్నద్ దాన్ని మూడు మూడు విధాలుగా డివైడ్ చేస్తారండి ఒకటి ఆదాయము వి. ఐ. యమ్ ఏం వేయము ఇంకోటి ఏంటది అవమానము అంటే ఆదాయం ఎంత ఖర్చు ఎంత మనగ్ మిగిలేది ఎంత ఆ అది ఏంటిదంటే అ సంవత్సరల కొద్ది గా ఉంటదని ఒకన్ని చిన్న నమ్మకం అండి చాలా మటుకు అందరు అదే నమ్ముతరు ఆదాయం వ్యయము అవమానము అంటే అవమానం కొన్ని నిందలు ఉంటాయి కానీ చేసి చేయని తప్పులు అలా కూడా పడతారు పోయి ఆ అది అనేది ఏంటిది అంటే అయ్యా అయ్యా గారు ఆ
అయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు మీకు
అయ్య అయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ రాశి ఉన్నది దేని ఉన్నది ఏ రాశి వారికి ఎం తున్నదని అయ్యగారే
ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక దాని ప్రకారం మీరు చేసుకుంటారు అన్నట్టు
ఒక ఊహా అన్నట్టు ఈ ఇంకొకటి మాదాన్లో ఎట్లా అంటే ఇప్పుడు పెళ్లి పత్రికలు రాస్తాం కదా అండి పెళ్ళి పత్రికలు రాసినప్పుడు దానికి ఒక సంవత్సరం ఉంటుంది అంటే తెలుగు నామ సంవత్సరం అంటరు మా దాన్ని అంటే అది సంవత్సరం పేరు పెడతారు అన్నట్టు ఈసారి అంటే పేరు వస్తుది మ్మ్ ఇప్పుడే ఇప్పుడు ఎట్లా అంటే ఏదో ఈసారి ఏమో ప్రబం ప్రభావితమే మా ఉన్నారటండి పేరు నా నామ సంవత్సరం అనే ఇది మళ్ళా సంవత్సరం దాకా మనకి నడుస్తుది అన్నట్టు ఇది
అవును ఒక సంవత్సరం వరకు
శుభకార్యాలయినా
అదే అదే ఆ పేరే పెడుకుంటారు అవును
ఆ ఆ పేరుతోనే నడుస్తది అన్నట్టు ఇప్పుడు ఆ పేరు అనేది ఉగాది రోజు అనేది వస్తది
అవును మా దాంట్లో మొహరం మొహరంని ఆ మేము కొత్త దినోత్సవం అని చెప్పుకుం చేసుకుంటాం అన్నట్టు ఓ మొహరం వచ్చిందంటే మాది కూడా ఆ కొత్త దినోత్సవం క్యాలెండర్ మాది ఆ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం మన్నట్టు మాది కూడా మొహరం మొహరం వస్తేనే మా కేల కాలెండర్ కూడా మార్తదన్నట్టు మా ఉర్దూ క్యాలెండర్ హ్మ్ మీకు ఉగాది ఎట్లనో మాకు మొ మొహరం అట్లా
ఎప్పుడున్నా అండి
ఇంకా మూడు నెలలు ఉన్నాయండి
మూడు నెలలో మొహరమా అండి
అవునుండి ఇప్పుడు రంజాన్ బక్రీద్ బక్రీద్ బక్రీద్ తర్వాత అంత ఒక నెల ఒక నెల పోతది ఒక నెల పోయినాంక ఇక మొహరమే అండి
వర్షాకాలంలో ఉంటందా అండి
అవునండి
మోహరం వర్షకాలం ల సదా
అవును
ఉహు అయితే ఇప్పుడు ఇప్పుడు రంజాన్ రంజాన్ తర్వాత ఎన్ని రోజులకు బక్రీదు ఉంటదండి మళ్ళీ రంజా తర్వాత బక్రీద్ ఒకటెన కా
అవును ఒకటే నెల షవ్వల్ నెల అని ఉంటది అప్పుడు కూడా ఆరు రోజు ఉంటారు ఒక
అదే మన ఇది షవల్ నెల అంటే అంటే ఇప్పుడు రంజాన్ అయిన తర్వాత తెల్లారు నుంచి ఆరు రోజులు
దాన్ని షవల్ అంటారు షవల్ నెల పోయిందంటే బక్రీద్ అన్నట్టిగా అది బక్రీద్ ఒక ఫిఫ్టీన్ బ బక్రీదు అయినాక ఒక ఫిఫ్టీన్ రోజులకు మొహరం స్టార్ట్ అండి
ఆ ఆ
హూ
ఆరు రోజులకు చాలా అయితది అన్నడు మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ గా కౌంట్ ఇగా
అవును
ఆహా అట్లా నా అండి అయితే అయితే ఇప్పుడు మరీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రంజాన్కి ఎన్ని రోజులు ఉన్నాండి ఏ ఏ తారీఖు అంటున్నా
రంజానా ఏ ఆయి తే బాయ మటర్ ఫ్రైడే అయితే అది ఈ వచ్చే ఫ్రైడే ట్వంటీ నైన్ అయితే ఫాస్టింగ్స్ ఫాస్టింగ్ థర్టీ అయితే సాటర్డే అవుతదండి పాస్ టింగ్ మీద డిపెండ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సౌదీ మీద డిపెండ్ ఉందండి సౌదీలో ఒక రోజు ముందు అయితది అన్నట్టు సౌదీలో ఒక రోజు ఆ ఒక రోజు మూన్ తోన్ ఒక రోజు ముందు తెలుస్తదక్కడ వక్కడ చాంద్రాద్ ఐతే మాకిక్కడ ట్వంటీ నైన్ అన్నట్టు ఆ రోజు మళ్ళా అక్కడ ఏమన్ టే ఈద్ నడుస్తుంటే మాకిక్కడ చాంద్రాత్ అన్నట్టు
హాహా
మ్ దాన్ని ప్రకారమే చేసుకుంటాం ఎక్కువ వాళ్ళె ఎన్ టే రిలేటివ్స్ ఉంటారు కదండి సౌదీలో ఆ వాళ్ళని కనుక్కుంటూ ఉంటారు అన్నట్టు
వాళ్ళు చెప్తారు అన్నట్టు
ఆ వాళ్ళు చెప్తారు ట్లా ఇట్లా సైట్లా ఇట్లా ఇక్కడ మూన్ చూ కనబడింది అని చెప్ తారన్నట్టు చంద్రుడు ఇక్కడ చూసినామని ఈ రోజు మా ఫెస్టివల్ అని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఫెస్టివల్ చేసుకున్న రోజు మాకిక్కడ చాంద్రాత్ అంటాం మేము
ఆహా వాళ్ళు ఫే కనబడుతదా అండి మనకు
ఆ కనబడ్తదండి చ చ చంద్రడు అనేది కనబడతాడు
మనకి ఇక్కడ కూడా కనబడతాడా ఊహూ మంచిగ కనపడతాడా ఏం చేస్తారండి రంజాన్ రోజు ఎ క్కువ శాతం
రంజన్ రోజు అదేత్ ఏమంటే షీరుకుర్మ చేసుకుంటాం మ్ తీపి ఆ షేమియాలండి తీపి అన్నట్టు ఆ రోజు ఇంట్లో కల్ రావ కల్స్ తినోళ్లకు ఇం టి కచ్చినోళ్ళకు నోరు తీపి చేసి పంపాలన్నట్టు
ఇప్పుడు బిర్యానీ కూడా తినిపిచ్చి పంపచ్చు కదాండి మరి
బిర్యానీ అనేది మా ఆప్షనల్ అండి లేకపోతే ఎక్కువ శాతం బగారా అన్నం చికెన్ వండుకొని తింటారు ఇగ బిర్యానీ అనేది మాకు ఇష్టం మాకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు అది ఆప్షనల్ అన్నట్టు నేను ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా అండి
బిర్యానీ చేద్దాం అనుకుంటాల్ల అండి అయితే ఇప్పుడు అయితే ఈ రోజు దండి శనివారం గురువారం అయితద లేపితే గురువారం శనివారం అయితదా
లేదు శని ఆ శుక్రవారం శనివారం అయితదండి
శుక్రవారం శనివారంమే కానీ శుక్రవారమే రావాలండి అసలు
శనివారం వస్తే మీరు తినారా అండి
శనివారం మకు నడవాదం
మ్ హు అదే ఫాస్టింగ్ థర్టీ అయితేనేమొ శ శనివారం వస్తది ఫాస్టింగ్ ట్వంటీ నైన్ వస్తేనేమో శుక్రవారం వస్తది
ఇప్పుడు శనివారం అయితే ఏం లేదండి శనివారం అయితే సేమయాాల తాగుడయి ది శుక్రవారం అయితే గట్ట ఏమన్న ఫుడ్ కూడా తిినుడయితది అట్లా ఆ మనకు నడవదు కదాండి కానీ సేమియాలు అయి చేస్తారు కదండి మీరు సే సేమియాాలు అయితే మరిచె పో భో మాండి మరిగా
సరే సరేనండి
సేమియలయితే మరిసిపోము సేమియలు కంపల్సరీ అండి నా హు ఇంకా మరి ఇం ఇది ఇయ్యాటికి ఎన్ని రోజులైందండి ఎప్ ఇరవై ఇరవై ఆరా ఇరవై ఐదుా
ఇరవై ఆరండి ఈరో ఈ రోజుకి
ఈ రోజుకి ఇరవై ఆరయింద అండి
అవునండి చూసుకుంటూ చూసుకుంటూ నెల మొత్తం గడిసి పోయింది అర్థం అయితలేదు ఈ నెల మొత్తం గడిచినంక మేము చాలా ఏడుస్తాం తెలు సా ఈ నెల అనేది మాకు చాలా ఏమంటే చాలా ఏమంటే బాగా ఇ ఇం
ధ బా బా బాధ కలిగిచ్చేనేెల
బాధ కలిగించె నేలా ఇది పోతూ పోతూ అందరిని ఏడిస్ ఏ ప్పించుకుంటా పోతది అన్నట్టు ఈ నెల ఈ నెలలో మా దేవుడి దగ్గరా మేం జేసిన అన్ని పాప్ పాలు తొల్లియిపోతయన్న టు
ఆఅ
ఉ ఈ నెలలో అన్నీ ఏమంటే దేవుడు ఆమ్ ఏమంటే ఏమంటారు సారీ అన్ నేదేమెం ట్రరు ఇది
ఫార్గియు ఫరియు అరిగ్యూ క్షమాపణ
పం తీసుకుంటే ఓకే అని అస్
ఆ అవున అండి, సరే అండి మిరా అము చానా అమూల్యమైన సైమన్ కేటాయించారండి ధన్యవాదాలు మీకు, హలో
ఓకే ఓకేనండి. చాలా చాలా ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు చాలా
చాన ధన్యవాదాలు మీ మీత్ మీతో చాన్ల మా ట్లడి చాన బాగ అనిపి
ఇ నాకూడా ఉగాది గురించి చాలా చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ ద్దో ఒద్దన్నారు ఏమంటే విన్నాను చాలా చాలా థ్యాంక్స్ తండి
సరే అండి ధన్యవాదాల్